అర్
ఆ
ఏం చేస్తున్నవ్
ఏం లేదు కాలేజీకి పోయి ఇప్పుడే వచ్చినా
ఒప్పుకున్నాడా వాడు
ఆ అసను రియల్ డేటా మీద చేయ్యాలి కావాల
ఎందేందీ
రియల్ డేటా సెట్ కావాలి అంట
అంటే
టెంపరేచరు వెదరు హ్యూమిడిటీ సోలార్ అదంతా ఆ రియల్డేట కావాలి
చెప్పు
చెప్పకూడదట్ల
నేనేం చేస్తాను తండి నాది
క ఓన్ నాకొచ్చిన ఒక ఓన్ ఐడియాని అక్కడ సార్కి చెప్పాను
మీ ప్రాజెక్ట్ ఏడి అడుగుతున్న నేను
ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు సోలార్ పవర్ జనరేషన్ ఉంది కదా అది సన్ లైట్ ని సన్ లైట్ తీసుకొని టెంపరేచర్ హ్యూమిడిటీ ఎయిర్ ఇవన్నీ తీసుకొని పవర్ జనరేట్ చేస్తది కనీ ఎంత జనరేట్ చేస్తదని చెప్పగలమా
చెప్పలేం
ఆ అదే ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్గా నువ్వు ఇచ్చే పరామీటర్స్ ని బట్టి అది ఎన్ని ఓల్డ్స్ ఎన్ని వర్డ్స్ క్రియేట్చే ఎన్ని వర్డ్స్ ఇస్తది అని చెప్తది దానికి ఫోర్ మెషన్లనింగ్ పేట్ బుక్స్ కావాలి లీనియర్ రెగ్యురేషన్ ఒకటే ఒకటైన పర్లేదు కానీ లీనియర్ రెగ్రురేషన్ మీద ఆల్రెడీ చేసారు కానీ ఇప్పుడు ప్రజెంట్ అడ్వాన్స్ టెక్నాలజీ లో ఉండేది ఎల్ఎస్టిఎం ఎక్స్జీ బూస్ట్ రెండు ఉన్నాయి ఎల్ఎస్టిఎం అయితే టైమ్ సిరీస్ బేస్డ్ మీద చేయొచ్చు అందుకు లైన్ లీనియర్ రికరేషన్ రాండమ్ ఫారెస్ట్ ఎల్ ఎస్టిఎం ఎక్జ బూస్ట్ ఈ మూడు మెషిన్ లర్నింగ్ టెక్నిక్స్ ట్రైన్ చేసి మోడల్ ని కంపేర్ చేస్తే నీకు అవుట్ పుట్ లో ఎల్ఎస్టిఎం బెస్ట్ అని రావాలి ఎన్ని వర్డ్స్ ఇస్తద అని ఎల్ఎస్టిఎం చేయాలంటే టైమ్ సిరీస్ మీద మాత్రమే రన్ అవుతుది కానీ అది సింథెటిక్ డేటా మీద రన్ అవ్వట్లేదు రియల్ టైమ్ డేటా కావాలి రియల్ టైమ్ డేటా కావాలింటే ఆ సార్ వెబ్సైట్ చెక్ చేసినాను ఏ వెబ్సైట్ లో వాళ్ళ రియల్ టైమ్ డేటా అప్లోడ్ చేయట్లేదు ఏం చేయలి చెప్ప అది పేపర్ చాలా బా పబ్లిష్ అయిపోతుది
మీద
ఉం కానీ ఎల్ ఎస్ డి ఎమ్ రావాలి వస్తేనే అవుతది ఈజీగా అయెప్పే అన్నాడు
తెలుగు వస్తదా అప్పీకి
ఆ పా విజయవాడ ఆ అబ్బాయిది ఉం ఏం చేయలేయ మరి ఇన్ని రోజులు చేసినాదాన్ని
ఏం చేస్తావ్ కోట అంతే చాట్ జీపీటీ ఇచ్చి అవిచ్చి ఇవి
హ బా బా బా బా బాబా
ఏమి
ఆ కోడ్ చాట్ జిపిటి ఇయడానికి నాకు రెండు రోజులు పట్టిందంటే ఏ రేంజ్ లో ఉందో ఆలోచించు నువు
నీకేం బావున్నాడు
కోడ్ ఎనిమిది వందల తొమ్మిది వందల లైన్లు వస్తున్నాయి
ఆ
ఆల్గరిదం చూడగానే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను ఆ కోడ్ ని ఉం ఫార్ములాస్ నేర్చుకొని కాల్క్యులేషన్స్ చేసి ఈ ప్రాజెక్ట్ వల్ల నేను నేర్చుకుంటాన్న చాలా నేర్చుకుంటాన్న
కోడ్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలంటన్న
లేదు నాకు ఐడియా వస్తది కదా అట్లీస్ట్ నేను ఎంతో ఎంతో నేర్చుకుంటా అదా ఒకరు అడిగినా చెప్పేలాగా కోడ్ ఎందుకంటే నేను మోడల్ మోడల్ ఒక్కొక్క మోడల్ ఒక్కొక్కసారి తీసుకని ట్రైన్ చేస్తున్నా కాబట్టి ఇది ఓకే ఈ టైమ్ లో ఇది ఇట్లా వర్క్ అవుతుది ఈ టైమ్ లో ఇది ఇట్లా వర్క్ అవుతది అనే ఐడియా వస్తుంది
లాస్ట్ మా నా మన సీనియర్ సిజన్నే కాక సిమ్యులేషన్ మోడల్ చేసయితే ఫోన్ చేసి అంత అడిగింది ఎట్లా అ సిమ్లేషన్ అయితే చెకుంటారు ఎట్లుంటారు రివ్యూస్ రివ్యూస్ కొంచెం గట్టిగా అడుగుతారు కానీ కోడ్ ఏమీ ఎక్స్ప్లయిన్ చేయమని అడగరు
కోడ్ అడగరు ఆ అల్గారిదాం అడుగుతారు ఖచ్చితంగా
ఇంగా కొంచెం రీసెర్చ్ చేయత నాకు పేరు రావాల్ల అన్నారు
ఒక్కదాన్ని చేయాల్ల ప్రాజెక్ట్
నేను రేపు పోయ్యి వానికి అది చూపించి కొంచెం
మ్మ్
అవును ఉందామని
ఇంగేం
ఆ
ఇంగేమి అంటాన్న
ఇంగేం లేమ్మా నువ్వే చెప్పల్లా బాగ రూమ్ లో కుర్చొని ప్రావేట్ ఎంబ్రాయిడరీ ఏం నేర్చుకొలేద
అదే పట్టుకుంటన్న మణికంఠ కొంచేపు అది కొంచేపు ఇది యాద్ బోర్ కొడితే అది నాకేం తెలుస్
ఫోర్ వన్
హార్డ్వేర్ ఎప్పడు నుంచంటా స్టార్ట్
నెక్స్ట్ వీక్
నెక్స్ట్ వీకా మళ్ళా అయితే ఈ వీక్ ఇంటికి పొయ్యివస్తున
అది నీ ఇష్టం
నువ్వు పోతావా ఇంగ ఈ వీక్ అంతా కాలేజ్ కి
ఏదో ఎగ్జామ్ ఉందటానే సాటర్డే
ఏం ఎగ్జాము
ఇప్పుడు వరకు జరిగిన టాపిక్స్ అన్ని ఎగ్జామ్ పెడుతుందంటా
హలో బుక్ పెట్టించుకో ఏవాళ్తో అయిన చదువుదాం
ఎవరు పెడతారబ్బ నాకు
ఆ
ఎవరు పెడుతారు నిను అసలు ఆ ఎగ్జామ్ ఏ నాకవసరం లేదు నేను రాను నాకు ఎవరిని అడగను
ఏమన్నా చెప్తాందంటాన
ఏం చెప్తుందొ ఆమె వాడు అయితే ఆ పిల్లొడు ఏం చెప్పదు రా ఉరికినే సవాల్ చేస్తా ఉంటాది అని వీళ్ళ వీడంటాడు
మ్మ్ ఎవ్వరు లేరు కాలేజ్ లో అయితే
అందరూ ల్యాబ్ లో ఉంటారు
ఓ తిరుగట్లె ఎవ్వరు అంత ఫైనల్ ఇయర్స్ ఏ
ఇంగా అందరికీ ఫోర్ వన్ ఎప్పుడో స్టార్ట్ అయింది మనకే ఎయిటీ నుంచి స్టార్ట్ అంటా ఈ మంత్
నీ బొందలే బెంగుళూరు లో కొన్ని కాలేజెస్ కి ఇంకా మొన్న అయిపోయింది త్రీ టూ ఎగ్జామ్ సెమ్
నువ్వు అది అదర్ అనెదర్ స్టేట్ కాదు మన స్టేట్లో చెప్పు మన స్టేట్లో ఆల్మోస్ట్ స్టార్ట్ అయినాయి అన్నీ నాకు తెలుసు నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా అందరు
బిటెక్ అందరికీ ఒకటేనప్పా
కానీ మనం కాలేజ్ లేదు కార్తీక్ గాడే చెప్పినడంట
ఏమని
ఎయిటీన్త్ నుంచి ఫోర్ వన్ స్టార్ట్ మీకు అనీ
యా దానికి క్కూడ యాడబొతామో మనం
అటెండెన్స్ పెట్టుకోల్ల తల్లి ఫోర్ వన్లో అసలు ఎక్కువ పంచాయతీలు ఉంటాయి
సరేలే రేపు ఇంటికి పోయి ఫ్రై డే వస్తా సాటర్డే ఎగ్జామ్ రాద్దాం అంతే
అదో పెద్ద ఎగ్జామ్ నువ్వు మళ్ళా రాయడానికి వస్తావు
మొన్న గుడ రాయలేదురా ఫంక్షన్స్ ది.
సర్లే నువ్వు రాసుకో
నువ్వు ఈ వీక్ అంతా పోతావా కాలేజ్ కి?
నేను ఏడ పోతాను?
ఉమ్ మళ్ళ ఎందుకు వచ్చినవ్ఇంట్లోనే ఉండి సావచ్చు కదా.
ఇంట్లో నుండి ఎన్ని రోజులు ఉంటవ్ వారం ఉన్న, బుక్స్ తెచ్చుకోవాల చదువుకోవడానికి అన్నీ ఈడే ఉన్నయి.
హ్మ్
ఏడుండ చదువుకుంటాడ అతే బుక్సే లేవు చదుకోవడానికి, కనీసం నోట్స్ రాసుకున్న కూడా బుక్ తెచ్ ఇప్పువున్నవున్న బట్టలు పట్టుకొనిరా
ఉహు
అందుకు వచ్చిన లపోతేనా పొటుపడి ట్రైనింగ్ అయిపో కొట్కుంటాం ఉన్నం
నెక్స్ట్ వీక్ నుంచి పోదామా అయితే హార్డ్వేర్ స్టార్ట్ అయితే.
అవన్నే ఏమైన కొంచెం ఇంట్రస్ వస్తయి అవి ఇవి వేళు ఇత్తారు కడపొచ్చు.
అదే అదే అందుకని ఉమ్
నువ్వు నా హెడేక్ తగ్గిపోయిందా నీకు?
ఆ ఆ తగ్గింది పర్లేదు, హ్మ్ తగ్గింది
మారే హెడేక్ ఉంటే ఎట్ల చేసినవు అబ్బయి ఈ నీకు ఎంతప్ప నీకు
అంటె మ రెండు రోజులు చదవలే మణికంట. చాలా నొప్ప అసలు రోజంతా పడుకొనే ఉన్నా నేనైతే ఆ నొప్పికి
ఎందుకు అట్లా మైగ్రేనా?
ఏమో అది మైగ్రైన్ అయితే ఒక పక్క మాత్రమే వస్తది. ఇది పైనా పైన అంతా నొప్పి తల భారం ఎక్కినట్టు ఉంటది, ఇగ ఇలా కిందికి చూసినానా ఓ వంద కేజీలు నెత్తి మీద పెట్టినట్ అన్ పిస్తది అంత నొప్పి వచ్చేస్తది తల, ఇంగోసారి ఎవరో తల వగులు కొట్ నారేమో అన్నంత ఫీల్ డిమ్ చెవులన్నీ డిమ్ ఎక్కేస్తయి.
మళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు ఉన్నారు?
అది గూగుల్లో చూస్తే ఆ స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ ఉంటే అట్లా పెయిన్ వస్తుదంట హెడ్
హ్మ్ స్పైనల్ కర్డ్ అంటే వీపు సైడ్ నప్పిలా కద నీకేంది సైడ్ నొప్పిస్తది.
వేస్ట్ఫెల్లో స్పైనల్ కర్డ్ వేరు రా దాని మొత్తం హెడ్ ఇక్కడ ఉన్నది ఇక్కడ నెక్ కనెక్ట్ అయింటది కదా స్ట్రక్చర్ జూసినవా నువ్ స్కెలిటెన్ స్ట్రక్చర్ కాలంటే గూగుల్లో చూడు స్పైనల్ కాడు పైనకి కనెక్ట్ అయితది కదా బాడీ మొత్తం ఒకటికొకటి లింక్ ఉంటాదిరా ఏ పార్ట్ లో ఆ పార్టె నొప్పించలని లేదు. మళ్ళ ఎక్కువ ప్రెషర్ టెన్షన్స్ వల్ల గుడ వస్తదంట.
ఇప్పుడు జాబ్ జాబ్ అని తండలాడుతున్నవ్
ప్రాజెక్ట్ ఒక పక్క జాబ్ ఒక పక్క ఏ మీ ఫ్రెండ్ ఉషా ఎట్లుందంటా
ఫోన్ చేయలే ఒక్కరు అంటే ఒక్కరు కూడా ప్రాజెక్ట్ చేయరు అంతా ఒక దాన్ని చేసుకోవల్ల
ఏం చెప్పినారు మీ వాళ్ళు అబీ ఉంది కదా అబి టాపర్ అబి
ఆ రోజు నేను చేస్త వైషు అని ఇంతవరకు ఓ మెసేజ్ లే పాడు లే ఆ పాప దగ్గర నుంచి
వాడే న్యూ రాజు సాయి గణేష్ వాళ్ళు ఇద్దరిని లిస్ట్ లో నుంచి కూడ తీసేసినా నేను
లాస్ట్ లో కొచ్చి చేయి పట్టుకుంటారులే అంతే
అయితే ఆ వాళ్ళని నమ్ముకోడానికి లేదు వాళ్ళకి ఏం రాదు ఏం ఏం చేస్తున్నావ్
ఎం వచ్చినాను తిన్న పనుకున్న చదువుకోలా ఇంకేమన్నా
చదువు చదువు ఏం నాకే తెలియదు నా మూడ్ ని బట్టి
ప్రాజెక్ట్ అయిపోయింద
యాడ అయిపోయింది చెప్పినా కదా ఇప్పుడు రియల్ డేటా మీద చేయాలనీ ప్రాజెక్ట్ అంటేనే రియల్ టైమ్ అప్లికేషన్స్ కదా
ఉ
చేయా సరే నేను మరి చేస్త
హ్మ్ సరేలే బాయ్